హలో ఏం చేస్తునవు
ఏం లేదు
ఎక్కడున్నావు
నేనా ఇంటి దగ్గరున్నా
ఇంటి దగ్గరు ఉన్నా ఎప్పుడు పోయినాం ఇంటికి
నిన్న
ఆహా ఇప్పుడేంటి సడన్ గా
ఊరుకే అట్లా
ఊరికే పోయినవా ఇంకేమైనా మీ ఫెస్టివల్ సునే ఏమనుకున్న పండుగలు అట్లా
ఆ నువ్వు
నేను ఇంటి దగ్గరకి వచ్చిన
ఓ ఫెస్టివల్ సెలిబ్రేషన్ శ్రీరామనవమే
మా సైడ్ శ్రీరామ నవమి ఆమె చాలా మంచిగా చేస్తారు
అచ్చా
చూసినావు ఎప్పుడైనా నువ్వు
లేదు లేదు
లేలేవా ఓకే అయితే మీ వాళ్ళు ఇంకా సిగ్నేచర్ డే గురించి ఏం చెప్పట్లేదా
ఆహ
ఓకే ఆన్యువల్ డే అంత కదా ఆన్యువల్ డే కి వెళ్తారా
ఏమో ఇంగ లైక్ అంటే ఫెస్ట్ త్రీ డేస్ కాకుండానే మళ్ళీ యాన్యువల్ డే సెపరేటా
సపరేట్ అనుకుంటా కదా అసలు ఆన్యువల్ డే అంటే ఏం చేస్తారు నాకు అర్థం కాదు
ఏముంది ఆ డైరెక్టర్స్ ని కూర్చోబెట్టి రెండు డ్యాన్స్లు ఆ కాలేజ్ గురించి రెండు మా లు ఆటోనమస్ అయింది కాబట్టి ఇంకా ఇకా ఏమన్నా దాని గురించి చెప్పి అంతే ఇంకేం చేస్తారు లంచ్ ప్రీపే లంచ్ పెడతారు
ఓకే అంతేనా ఏమమన్నా ఫైనైనల్ ఇయర్స్ క ఏమనా అవార్డులు గవిచేవిమన్నా ఉంటాయ
మరి ఎవరైన్నా మంచి మార్క్స్ మంచి పర్సెంటేజ్ ఉంటే వాళ్ళకిమన్నా షీల్డ్ ఇస్తారు కావచ్చు
అదే అదే అ
అ
అయితే మొన్న ఏ ఏమి ఎగ్జామ్ అది రాసింది ఆర్బిఐయా
ఆర్బిఐ అటెండెంట్
ఆహా అటెండెంట్ అంటే దాని రోల్ అంటే ఏం చేస్తారు అది
వర్క్ ఏదో తెలిదు కానీ శాలరీ అయితే థర్టీ సెవెన్ ఉంది
ఆహా అదే అదే
ఇక చేద్దాం అన్నట్టుగా ఏదో లే నార్మల్గాటం చేద్దాం అని రాసా
ఆహా అప్లై ఇది ఎంత ఉంది ఫీ
అది గేర్ల్స్ కి ఫ్రీ
అవునా
గర్ల్స్ అని కాదు ఎస్సి ఆ
ఏయా అదే అదే అవును కొన్ని వాటికి ఉంటది కదా హు ఏట్లోచ్చింది మరి పేపరూ ఏ సబ్జెక్ట్ ఎన్ని మా
అది ఒకవేళ ప్రిపేర్ అందులో త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఒకటేమో ఇంటర్ప్రిటేషన్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్
ఒకే జనరల్ అవేర్నెస్ అంటే వేటి పైన అంటే ఎట్లా ఒక నాకు అర్థమయ్యేటట్టు ఒక క్వశ్చన్
ఒక క్వశ్చన్ అంటే నార్మల్ ఇట్ల ఎవరు ఇది ఎవరు చేసిరు అవార్డ్ ఎన్ని ఎన్నిసారి భారతరత్న అవార్డ్స్ ఈ అనౌన్స్ చేసిరు ఇయరు
ఆ ఆ
లైక్ అన్ని రిలేటెడ్ అన్ని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇంగ చెప్
అదే సోషల్ రిలేటెడ్ బయట అంతా అదే అదే ఆ ఆహా వాటి పైన కూడ ఉందా
ఇంకా ఇంగ్లీష్ కూడ ఉంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడ ఉంది
ఆహా ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్
రీజనే ఆ ఒక మొత్తం వన్ ట్వంటీ బీచ్ అంటే ఎందుకు డివైడ్ ఉ థర్టీ థర్టీ ఇంకో దానికి ఫార్టీ ఎన్ యినా సెవెంటీ థర్టీ వంద ఇంకొ క ట్వంటీ ఇంకా ఎన్నో ఉన్నాయి ఇంకా ఇంకొక ట్వంటీ మార్క్స్ మొత్తం వన్ ట్వంటీ బిట్స్
మరి రిజల్ట్ ఎప్పుడుదండి వచ్చిందా
ఏమ మరి మేల్లోకి చూసుకోవాలో లేదంటే ఎట్ల చూసుకోవాలో తెలిదు
ఏమనిపిస్తుంది నీకు వస్తదనిపిస్తుందా
ఆ రాదు ఎందుకంటే మినిమం ఒక సెవెంటీ ప్లస్ అన్న పెట్టుంటే అందులో ఒక ఫిఫ్టీ కరెక్ట్ అయినా ఇట్ మే బి చా న్స్ ఉంటుండే నేను పెట్టింది
నెగిటివ్ మార్క్స్ ఉందా అదే అదే మీది ఉంటే ఇగ చూసి చూసిపెట్టాల్సి వస్తది
హు
ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఫీల్డ్ సైడ్ పోదాం అనుకుంటున్నా గవర్నమెంట్ సైడ్బోధం అను కుంటున్నావ
గేమ్ తేలేదు శ్రీజ ఫస్ట్ అయితే నేను ఇంగిదే ఐటి సైడ్ ఐటి సైడే సారీ
ఆ ఒకే
ఆ ఆ
ఐటీ సైడ్ పోదాం అనుకుంటన్నావ
ఆ ఒక అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ అన్నా దీని మీద చూస్త ఎట అయినా కంపెనీల్ బయట ఐ ఇల్ ట్రై గివ్ ఎ ట్రై ఇఫ్ ఇట్ ఇస్ ఒకే
అదే ఇప్పుడు కోచింగ్ పోతున్నావు అదేమైంది
ఇది నార్మల్ కోచింగ్ కదా జస్ట్
అంతే లే అయిపోయింద పో న్నారా కంప్లీట్
లేదు ఇంకా కం ఏడ మేం సగం అక్కడ సగం అయితుంది ఆ కోర్స్ కంప్లీట్ చేసేలేదు ఏం లేకుండా అయి తాన్నే
ఆన్లైన్ క్లాసెస్ లేవా
ఆన్లైన్ ఆమ ఆన్లైన్ విన్నా మేము లాస్ట్ వీక్ అంతే ఇంక ఇంటికని వినలేదు అసలకి రేపు రేపైనా ఎళ్దాం అనుకుంటే రేపు కాలేజ్కి వెళ్ళే పనే ఉంది
ఆహా ఆహా ఎందుకు రేపేముంది
రేపు ఇది రిపోర్ట్ ఏదో సంగతి మాకు ప్రాజెక్ట్ మీద్ది రమ్ వాయిష్ ఆవ్ మా గ్రూప్ మెంబరు రమ్మనని చెప్పింది
హ ఆహా నువ్వు లీడర్ కదా నీ గ్రూప్ వోళ్ళు ఎవ్వరు
నీ కాదు లీడర్ వైష్ణవి
ఎందుకు నువ్వు గూడా లీడరే కదా
మ్ హు నొ
అవునా ఓకే అయితే డాక్యుమెంటేషన్ అయిపోయిందా మరి మీది
దాని కోసమే రేపు ఒకసారి కాలేజ్కి కెళ్ళి
మ్మ్
నిన్న రమ్మనింది ఒకసారి చాలా రోజులు అయింది వెళ్ళక ఆ ప్రాజెక్ట్ మీద మొన్న రివ్యూ తప్ప ఇగ మళ్ళీ బోలేదు ఇగ
ఆహా అవును అందా అవునా అంగ ఆహా
మ్
ఇంకేంటి ఏ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇంటి దగ్గర ఫుడ్ తిని
ఆ
ఏం చేసింది మరి ఈ రోజు మీ మమ్మీ
ఈరోజు ఏం లేదు లేడీస్ ఫింగర్ కర్రీ
ఓకే ఆ స్పెషల్ ఏం లేదా చికెన్ మటన్
ఏం లేదు సండే అయితే చికెన్ ఆర్ మటన్
ఆహా
నార్మల్ అ తిన్ మటన్ తినను చికెనే ఎక్కువ తింట
ఆహా మటన్ అస్సల్కే తినవా
అస్సలు కంటే మేము ఎప్పుడు తెచ్చి తిన తినం
ఆహా బట్ నా తిన్ననైతే తింటావ్ కదా
తినను అయితే తింటా అంటే గ్రేవీ వరకే తింటా గాని ఎందుకో నాకు మ మ్ హు నచ్చదు
ఓకే ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ లో నీకు ఎక్కువ ఏది ఇష్టం
మా మమ్మీ బా చేస్తాది ఫిష్ తింటా
ఓకే ఫిష్ ఫ్రై ఆ లే
ఫ్రై ప్రై పీసెస్ నాట్ పులుసు మ్ హు
అది లాక్ డౌన్ పడతది అంట కదా మళ్ళీ
అవును అంటున్నారు పడితే మళ్ళ ఇంటికి తట్టాబుట్ట సదరలిగ వద్దు అంత మన సెమ్ అయిపోయినాక జరగాలి ఇంగ ఏమో జరగాలని కాదు అసలు జరగవద్
జరుగద్దు అవును జరుగద్ంద కంటే మనకి ఇబ్బంది అవుతది దరిద్రం ఏంటో గాని మనము టెన్త్ లో ఉన్నప్పుడు కరోనా బ్యాచ్ ఇంటర్లు ఉన్నప్పుడు ఇప్పుడు కరోనా బ్యాచ్ అట్లా అట్లా పోయి కరోనా బ్యాచ్ కరోనా బ్యాచ్ కరనా బ్యాచ్ కరనా్బ్యాచ్ అప్పుడు కరోనా బ్యాచ్ ఇప్పుడేమో పెట్రోల్ అది ఇ
ఉమ్ వర్వల్ల ఎంత అంతాయగమాగం
ఉమ్ ఇప్పుడు చికెన్ షాప్స్ కూడా బందీ చేస్తారంట ఏప్రిల్ ఫస్ట్ నుంచి నిజమా
ఏంటివి
చికెన్ షాప్స్ చికెన్ అంత బంద అంత ప ఏప్రిల్ ఫస్ట్ నుంచి
ఓ
న్యూస్ లో వచ్చింది మరి ఇంతవరకు నీ జమ అవుతో అబద్ధమో తెలీదు
మ్
ఊ ఇంకేంటి మరి డైలీ మన ఆయాప్టిట్యూడ్ అలాంటివి ఎమన చేస్తున్నా ఆవా
చెయ్యట్లేను ఫుల్ టైమ్ పాస్ హాస్టల్ మే
ఆహా
ఇప్పుడు ఇంకా ఇంటికి ఓచ్చినా కాబట్టి ఇంకా టైం పాస్
అంతేన ఏమన్న మూవీస్ చూస్తున్నావ
అవి పక్కా చేసే పని ఏదొచ్చిది ఏది రాకపోయినా
తగ
ఇప్పుడు దురంధర్ టూ నడుస్తుందిగా
ఊహు అవునా చూశానావా మరీ నువు
ఆ రూమ్ ల చూస్త్ర ఇప్పుడు
ఆహా ఓకే ఓకే ఉ ఎం రీసెంట్గ ఏమన్న సినిమాలు చూషినవ నువ్వు
కే ఏం చూడ్లేదు యాక్చువలీ నేన్ ఇంట్లో ఉంటే చూడను. హాస్టల్ కోస్తే చూస్తాం అహ్ బాయ్ ఆ